నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
కాదండి మేము మీతో నుంచి కొంచెము సమయాన్ని కేటాయించవచ్చా మీతో
ఆ కేటాయించచ్చు చెప్పండి
కాదండి మీ ఊరు ఊరి సైడు ఏమి ఏ పండుగలు బాగా జరుపుకుంటారు
మా ఊరి సైడ్ బాగా వినాయక చవితి మోహ హరం ఇట్లా ఉగాది ఈ పండగలన్ని బాగా జరుపుతారండి మా సైడ్ మీ సైడ్ ఏం పండగలు అన్నీ జరుగుతాయండి బాగా
మా సైడు వినాయ చవితి మొహరము రంజాను బక్రీద్ ఆ పండుగలు బాగా జరుపుకుంటాం అండి
ఆ అవునా అండి మీకు ఈ పండగల్లో ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం అండి
మొహరం అండి మీకు
అవునా మాకు వినాయక చవితి అంటే చాలా బాగా ఇష్టం అండి ఎందుకంటే వినాయక చో వినాయక చవితిలో బాగా మనకి మన తెలిసిన వాళ్ళు మన బంధువులు అంతా వస్తారు కదా వినాయకుడిని కూర్చోబెట్టి మన వీధిలో బాగా అలంకారం చేసి బాగా డెకరేషన్ చేసి చేస్తాం కదా అందరూ కలుస్తారు కాబట్టి నాకీ వినాయక చవిత అంటే బాగా ఇష్టం అండి
ఎన్ని రోజులు కూర్చోబెడతారండి
అంటే ఒకో ప్లేస్ లో ఒకో ఒక కొన్ని రోజులు ఎక్కువ కూర్చో పెడతారు ఆ మాముూలుగా మా సైడ్ అయితే ఒక తొమ్మిది రోజులు అట్లా కూర్చోబెడతారండి మీకేం పండుగ అంటే ఇష్టం అండి బాగా
నాకు ఎక్కువ అంటే మొహరం అంటే ఇష్టమండి
అంటే ఎందకూ మొహరం అంటే ఇష్టం తెలుసుకోవచ్చా
ఆ తెలుసుకోవచ్చండి మొహరం అంటే ఒగా పండగ అండి మా ముస్లిం సంప్రదాయాల్లో ఫస్ట్ నెల స్టార్టింగ్ ఆ పండగ నుంచే అండి
ఆ అవునండి
మీకల్లా మొహరం పండుగ జరుపుకుంటారా అండి
ఆ మా సైడ్ కూడా మొహరం అనేది జపుతారండి బాగా మ జరుపుతారు అంటే పీరులో కూర్చోబెట్టి టూ ప్లేసెస్ లో లాస్ట్ రోజు జల్దీ అని లాస్ట్ ఇట్లో ఇంకా ఇంకా దాన్ని పీర్లన్ని ఎత్తి పెట్టేస్తారు కార్యక్రమాలు ఉంటాయి లాస్ట్ లో ఇంకా అన్ని దాన్ని ఘనంగా పంపించేసి డప్పులతో అన్ని బాగా ఊరేగిస్తారు మీకి అండి మీ ఊర్లో ఎలా జరుపుతారు
మా ఊర్లో మొహరం అనేది సెవెన్ డేస్ జరుగుతుందండి
ఆ అవునండి
మా ఊర్లో సెవెన్ డేస్లో సెవెన్ డేస్లో త్రీ డేసు
ఆ
స్వాముల్ని కూర్చోబెడతారండి అడ సావిట్లో ఆ ఫోర్త్ డే నుంచి ఆడ స్వాములు సావిటి ముందర ఎదురుంగానే ఒక గుండమ్ గుండమ్ మాదిరు తయారు చేస్తారండి అగ్నిగుండం
అవునండి
ఆ దాని చుట్టూ తప్పెట్లు కొడుతాంటే ఎగుడతారండి అంతా
ఆవునండి
ఇంగా ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే స్ మెరూన్ చేస్తాంమండి ఓ సైడు సిక్స్త్ డే ఇంకో వాళ్ళు మెరూన్ చేస్తారండి
అవునండి
ఇంగ సెవెంత్ డే జల్దీ అండి
అంటే ఆ పండగ ఎందుకు చేస్తారో తెలుసా అండి మీకి మొహరము అనేది
అది స్వాములు ది చరిత్ర అండి అది
అవునండి చనిపోయిన వాళ్ళని మనకి ఆధారంగా తీసుకొని వాళ్ళ గుర్ తుగా చేసుకుంటారని నాకు తెలిసిన కొద అదే విషయం అది అది మీ
ఔ ఆ తెలుసండి మీరు చెప్తున్న మున్మాటికి నిజమే అండి అది
ఆ అవునండి నాకు తెలిసిన విషయం ఏమంటే అది చనిపోయిన వాళ్ళకి గుర్తుగా వాళ్ళు బ్ అన్నదమ్ములు అంట పీర్లు సామి వాళ్ళు గుర్తుగా మనము ఆ అవునండి వాళ్ళకి గుర్తుగా మనం వాళ్ళని గౌరవిస్ తూ వాళ్ళకి గుర్తు చేస్తూ మనం ఆ పండగ జరుపుకుంటామండి ఇంకా ఏ పండుగలు అంటే ఇష్టమండి మీకు
రంజాన్ పండగ అంటే ఇష్టం అండి
ఆ రంజాన్ పండగ కి ఉపవాసము అలా ఏమీ ఉండరా అండి మీరు
ఉంటానండి నెల అంతా ఉంటాను
అవునా అండి అంటే అది చాలా నిష్టతో ఉండాలి గదా రంజాన్
అవునండి చానా నిష్టగా ఉండాలి థర్టీ డేసూ నిష్టగా ఉండాలండి పొద్దున్నే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంగా ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండాలండి మళ్ళా సూర్యుడు అస్తమించేంత వరకూ ఫాస్టింగ్లోనే ఉండాలండి మంచి నీళ్ళు కూడా తాగేకి వీలు గాదు తాగకూడదండి
ఆ అవునండి
ఆ ఐదు పూర్లా నమాజుకి పోవాలండి
అవునండి
బ్లాంక్ మీ మీ కల్ల రంజాన్ పండగ ఎలా జరుపుకుంటారండి
మా సైడ్ కూడా రంజాన్ పండగ అనేది జరుపుకుంటారండి నాగీం తెలిసిన ముస్లిమ్స్ ఫ్రెండ్ ఉన్నారు ఆ ఉపవాసం ఉంటారండి చానా నిష్టతో దా దాన్ని ఉండాలి అండి ఆబ్బుడు అంటే రంజా ఇబ్బుడు ఉన్నా దాన్ని ఉపవాసం ఉండి ఆ మసీదుకిి పొయ్యి నమాజ్ చేసుకోవాలండి రంజాన్ జరక్క ముందు ఆ అలా ఆ విషయం అయితే తెలుసు ఇంగా నాకి ఎక్కువ ఇష్టం అంటే సంక్రాంతి అనేది ఇష్టం అండి ఎక్కువ
కాదండి నేను ఓ మాట చెప్పచ్చా మీకు రంజాన్ గురించి
ఆ చొప్పండి
రంజాన్ పండగ అనేది పేదవాళ్ళు ఎలా జీవిస్తున్నారో మన సమాజంలో మూడు పూట్లా ఒక ఒక పూట అన్నం తిని రెండు పూట్ల పస్తులుంటారే అలా మనం కూడా ట్రై చేయ్యలని అదే. అట్లా చేసేదండి అప్పుడే రంజాన్ పండుగ ఆహ్ ఆహ్. పెళ్లి విలువ తెలియలండి థర్టీ డేస్ కూడా మనము. బాగా అందరికి అన్నదానము అట్లా. మనకు తోచినంత సహాయం చెయ్యలండి.
ఆహ్ అవునండి అంటే రంజాన్ రోజు ఏమన్నా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్. ఏమన్నా చేస్తార అండి మీ ఇష్
ఆహ్ చేస్తామండి మా ఇంట్లోనే చేస్తాము.
ఆహ్ అవునండి. రంజాన్ రోజు ఏమి అన్నదానం ఏం ఉండదా అండి.
ఉంటుందండి. ఇంకా రంజాన్ పండుగ అంటేనే ఇంకా మెయిన్ పండుగ అని ఇంకా అన్నదాన అన్నదాన కార్యక్రమాలన్నీ చేస్తామండి. నేను కూడా మా ఫ్రెండ్స్ని పిలిచడం బయట వాళ్ళని పిలిచి గౌరవించి. వాళ్ళకి ఫుడ్డు పెట్టడం అంతా చేస్తామండి. మీరండి సంక్రాంతి పండుగ మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం మాకు చెప్తారా.
ఆహ్ చెప్తానండి సంక్రాంతి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. సంక్రాంతి అనేది మూడు రోజులు చేసుకుంటారు. అది స. ఆహ్ సంక్రాంతి భోగి కనుమని మూడు రోజులు చేసుకుంటారండి.
అవునండి అది ఎలా చేస్తారో మాకు. ప్రాసెస్ చెప్తారా అండి.
అది ప్రాస్ అది బ్రో అబ్బా. ప్రాసెస్ అనేది మూడు రోజులు ఉంటుందండి ఫస్ట్ రోజు భోగి. భోగనేది భోగి రోజు. రోజు అన్ని మంటలు అన్ని మంట భోగి మంటలు వేస్తారండి మార్నింగ్ టైము. అంటే ప్చ్ ఇంట్లో ఉండే అంటే. పాత వస్తువులు అవన్నీ తీసి అట్లా మంటలో వేసి. దాన్ని మర్చిపోయే దానికి ట్రై చేస్తారు అన్ని. ఆ రోజు బాగా మెమోరేబుల్ గా ఉంటుందండి భోగి భోగి రోజు.
నేను ఒక మాట చెప్పొచ్చా అండి భోగి గురించి.
ఆహ్ చెప్పండాండి
భోగి జరుపుకోవడానికి కారణం ఏందో. మీ ఇంట్లో అన్న పాత వస్తువులన్నీ మీ ఇద్దర అదేందో అంట్ అంటారే అంత ప్చ్ అంటే వీటికే అమ్మా. బా నీట్ అంతా ఇటు నుంచి ఇంగా తొలగించాలని.
ఆహ్ అవునండి అంటే భోగి నుంచి మనం తెలుసుకోవాల్సినది ఏమంటే ఇంకా. పాత విషయాలు ఏదైనా జ్ఞాపకాలన్నీ. మనము మంటలేక వేసి కొత్త జీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి. అది దానికోసం అట్లా చేస్తారండి భోగి అనేది. అట్లా జరుపుకుంటారనమాట మీ సైడ్ ఏమన్నా జరుపుకుంటారా అండి భోగి అలా ఏమన్నా.
అవునండి జరుపుకుంటారండి మా ఫ్రెండ్స్ జరుపుకుంటారు నన్ను కూడా పిలుస్తారు అండి నేను పోతా భోగి పండక్కి.
అవునవునండి
వాళ్ళు ఎలా చేసారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని వేస్ట్ వేస్ట్ ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి ఇంటి ముందర బాదండి అంటిస్తారండి అంటించి ఆ మంటలు వచ్చేటప్పుడు ఏమో వాళ్ళు పాటలు పాడతారండి
ఆ అవునండి భోగి పాటలని కొన్ని ఉంటాయి
అవునండి ముందర ఇంటి ముందర కూడా పెద్ద ముగ్గేసి అన్నీ అలంకరించి ఉంటారండి
ఆ సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు అవన్నీ కోడి పందాలు అవన్నీ జరుగుతాయండి మీ సైడ్ కూడా కోడి పందాలు ఏమన్నా ముగ్గులు పోటీలు ఆట పోటీలు ఏమన్నా జరుగుతాయాండి
క్రీడా పోటీలు అయితే చాలా జరుగుతాయండి క్రికెట్ కబడ్డీ అట్లా పెడతారండి నేను కూడా పాల్గొంటానండి దానిలలో మీ సైడ్ అండి
ఆ మా సైడ్ చాలా ఘనంగా చేస్తారండి ఆ పండగ అంటే సంక్రాంతి సంక్రాంతి రోజు ఇంగా కోడి పందాలు అవన్నీ ఉంటాయండి మా సైడ్ ఆటలు పోటీలు ముగ్గుల పోటీల్లో ఇలా గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడాలు ఆ రోజు చానా బాగా జరుపుకుంటారండి సంక్రాంతి మళ్ళీ ఇంగా కనుమ రోజు ఏదైనా నాన్ వెజ్ అట్లా చేసుకొని ఇంగా అందరితో పండగ అనేది అయిపోతుందండి
మూడు రోజులా అండి పండగ మీది
ఈ మూడు రోజులు ఆ పండగ అనేది చేస్తరండి సంక్రా అ భోగి సంక్రాంతి కనుమ
అవునా అండి
ఆ అవునండి
ఇంకా మీకే ఏమన్నా బాగా మెమొరేబుల్గా ఉండే పండగలు ఏంటి వన్న ఉన్నాయండి
మాకి ఇంకా మెమొరేబుల్ గా ఉండే పండుగలు వచ్చేసి దీపావళి అండి దీపావళి రోజు గూడా బాగా టపాసులు కాల్చి బాగా ఆ రోజు అంటే ఎక్కువ ఎన్విరాన్మెంట్ కి చానా దెబ్బ తీకోకుండా నార్మల్గా కా టపాసులు కలుస్తాం అండి నైట్ పూట్లా దీప దీపం పెట్టి అవునవునండి ది సాయంత్రం దీపం పెట్టి సాయంత్రం నుంచి ఇంకా స్వీట్ ఏదైనా స్వీట్ చేసుకొని ఆ రోజు దీప్ పాల్ ముట్టించి దే ఇంగా పటాసులు కాలుస్తామండి మీ సైడ్ గున చేస్తారండి దీపావళి
అవునండి నేను గూడా జరుపుకుంటానండి దీపావళి
హ అవును అండి
పటాసులు అన్నీ చిచ్చుబుడ్లు అగరబత్తులు అన్నీ తెచ్చి నేను కూడా బాగా చేసుకుంటానండి దీపావళి గూడా అంటే ఆ పండగకి అర్థం ఎందో మీకు తెలుసా అండి
అంటే దాని పండుగకి అర్థం ఏందంటే దసరా అయిపోయి నుంచి దసరా అయిపోయిన తర్వాత నవరాత్ర దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఆ దేవతని కూర్చో బెడతారు అంటే మా సైడ్ ఏం కూర్చోబెట్టరు కానీ ఇట్లా పెద్ద టౌన్లో అనంటపూర్లో ఆ అట్లా అట్లా ప్లేస్లో అయితే కూర్చోబెడతారు కూర్చోబెట్టి నవరాత్రులని పూజ చేస్త రు నవరాత్రులు అయిపోయి నుంచి ఒక కొన్ని రోజుల తర్వాత దీపావళి అనేది ఉంటుంది దీపావళి ఎందుకంటే రావణాసున్ని సంహరించిన రోజు అని అంటారండి దాన్ని అందుకు ఆ రోజున అట్లా దీపావళ దీపాలు ముట్టించి అట్లా చేస్తారు
అంటే నవరాత్రుల్లో దేవి అవతారం తొమ్మిది రకాలు అని వాళ్ళు చెప్ చెప్పే కదాండి అట్లా చేసేది
ఆ అవునండి దేవి నవరాత్రులని చేస్తారు
ఓకే అండి థ్యాంక్స్ అండి మీ సమాచారాన్ని మాకు అందజేసినందుకు
ఓకే అండి థాంక్యూ యూ అండి మీరు కూడా మీకు తెలిసిన విషయాలు నాకు చెప్పినందుకు
ఓకే అండి అల్ మగిల్ చే అండి